అక్క బాగున్నావా
బాగున్నారా నువ్వు ఏలా ఉన్నావ్
బానే ఉన్నా అసలు ఫోన్ చేయటం మర్చిపోయావుగా
ఏం లేదురా బిజీ ఉన్నా పిల్లలతో
ఆహా సమ్మర్ హాలిడేసగా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళావా
లేదురా ఇంకా
ఎందుకని
అక్కడ బాగా ఎండలు ఉంటాయ్ కదా
అవును ఎక్కడైనా ఉన్నాయి లే
అక్కడ కొంచెం ఎక్కువ రా గన్ గోదావరి దగ్గర కదా
ఓహో ఎక్కడైనా శాండ్ ఉంటే ఎక్కువ ఉంటదంటగ
హు
ఊ
అ ఆ అవునురా హాఫ్ కిలోమీటర్ ఉంటది బాగా వేడొస్తది వాటర్ ఫాల్స్ అక్కడ నుంచి చ్చి ఇంకా వేరే ఊరు వెళ్ళాలి రా
ఓకే ఓకే హ హ్
ఊ వేరే ఊరు వెళ్ళాలి.
ఫిషెస్ దొరుకుతాయ అక్క మీ ద్
బాగా
అసల అంత పీస్ఫుల్ కదా మీ
ఉ నైను పంట పొలాల మధ్యలో ఉంటది గాని మస్ వేడి ఎక్కువ్ రా సమ్మర్ లో అక్కడ ఉండలేవ్
కాపోతే వింటర్ రైని సూపర్ ఉంటదిగా అసలు అదే హ్యాపీ పొల్యూషన్ ఫ్రీ పొల్యూషన్ హెల్త్ కి మ మంచిది అక్క అట్లాంటి మనం గాలి పీల్చిన
అవున్ డ్ర
రోజుల్లో తెలియక వి ఇల్లంతా పొల్యూటెడ్ అయ్యి ఆ ప్రశాంతత లేకుండా అయిపోతుంది.
అవును అవును
హు, నాకు మొన్న ఏమైందంట అక్క సమ్మర్ లో ఇట్లనే మజ్యనంప్పుడు బయటికెళ్ళి వచ్చేసరికి ఫేజ్ మొత్తం మంట బాడీ అంతా హీట్ ఎక్కువై పింది
ఉహు
అసలు ఏంటో ప్రాబ్లం అర్ధం కావట్లే నాకు ఫేస్ ఎందుకు ఇట్లా అయితుంది, బ్లాక్ బ్లాక్ గా ఒక ఫిగ్మెంటేషన్ టైప్ లో అయిపోతుంది ఎన్ని చ్ ఒక వన్ అవర్ మనం తిరిగి వస్తే
ఆ బాగా డస్ట్ ఉంటది కదరా మంది ఇక్కడ ఏరియాలో ఏంటం టేం ఆ గాలి ఎక్కడికి ఎళ్లదు మనలోనే ఉంటది, ఆ ఆ మన చుట్టూనే మస్తం మొత్తం డస్ట్ ఉంటది కదరా ఆ డస్ట్ డస్ట్ అంతా మన మీదనే ఉంటది. క్కువ పొల్యూషన్ అంతా
పేస్ మీదనే అసలంత ఏంటి అంత జిడ్డి ఫేసు
అవును అది కొంచ్ పేస్ అనేది కొంచెం, ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి తొందరగా ఎఫెక్ట్ అయిపోతది.
అవునా మరి ఏం జెయాల అక్క
ఐస్ క్యూబ్స్ అట్లా పెడతా ఉండురా వీక్లీ ఒక ఫోర్ టైమ్స్ అట్లా పెడతా ఉండు స్క్రబ్ చేస్ త ఉండు టమాటో, చక్కర
అవే కొన్ని కొన్ని ఉంటాయిలే గనీ న మనం ఫోన్ లో అసలు నమ్మకూడదు అక్క వాళ్ళు ఏదో లైక్స్ కోసం పెడతా ఉంటారు యూటూబ్ లో
ఉ
వాటిని నమ్మ బుద్ధి కాదు నాకు హు ఏదైనా మనం ఇప్పుడు
రెమెడీస్ ఉంటాయిరా కొన్ని అట్లా చేస్తే మ మ వాళ్ళు చెప్పినయి అన్నీ మన ఫేస్కి సూట్ అవ్వవు కదా అందరు ఫేస్ ఒకేలా ఉండదు కదరా అట్లా మన ఫేస్ తగ్గట్టు కొంచెం మనకి ఏది పడుతది ఏది పడదు అనేది మనకు తెలు స్తది కాబట్టి ఆ పిగ్మెంటేషన్ అంతా పోవాలంటే మనం చెక్ చేసుకోవాలి ఫేస్ ఫస్ట్
ఆ
మ్ చెక్ చేస్కొని ఆ ఎట్లా ఏది పడుతుంది ఏది సూట్ అవుతది అని చెప్పేసి అని అది మనం ఆలోచించుకున్న తర్వాత మనకి ఏది సూట్ అయితే అది పెట్టుకోవాలి. ఇప్పుడు స్క్రబ్బర్ ఉ టది టమాటా ఆ చక్కర ఉంటది కదా దాంతో స్టప్ చేస్ కోవాలి ఐస్ క్యూబ్స్ పెట్టుకోరా వెండకు వెళ్ళి వచ్చే పని అయితే ఫేస్ మాస్క్ కానీ ఏదన్నా యూస్ చెయ్యి
ఆ నేను ఇలాంటి ఏమి అప్లై చేయనక ఒక ఫేస్ వాషస్ మళ్ళీ కాస్ట్మెటిసి మేకప్ పౌడర్ అసల్ ఇలాంటి ఏది యూజ్ చేయను పౌడర్ కూడా పెట్టను నేను అసలు
మనం అవన్నీ మనం మనకి కొంచెం ఆర్థిక పరంగా ఉంటాం కదా కొంచెం లోగా
అవును ఇంట్రెస్ట్ గుడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్ ఎప్పుడైనా న్యాచురలే అక్క ఇప్పుడు చాలా మందిని నేను చూసాను ఫిఫ్టీ ప్లస్ వచ్చాక ఏమైతుందంటే వాళ్ళ ఫేసెస్ ఒకలాంటి మచ్ చొచ్చేస్తుంది.
ఉహూ ఉ అవున్రా
ఇవన్నీ వాడడం ఫేర్ అండ్ లవ్లీ ఇవన్నీ వాడకూడదక్క
అవును
చాలా వరకి నేను చూస అడిగా కూడా ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లం అంతా ఫేస్ మీదే అంత గలీజ్గా మచ్చలు వచ్చేసయ్ అంటే ఆ ఏజ్లో ఏది పడితే అది వాడేసేస్తే ఇలా ఉంటాయి అన్నమాట మేకప్
అవును మేకప్ ప మ పౌడర్ గుడా అం త సూట్ అవ్వద్ తెలుసా కొంతమందికి
అవునా
పౌడర్ వేరే వేరే పౌడర్స్ వస్తున్నయిగా ఇప్పుడు అవి కూడా కొంతమంది కి సూట్ అవ్వవు అవి పెట్టుకున్నా కాని పిం పుస్లాగా ఆ మచ్చల్లాగా ఇట్లాగ వస్తానయ్ రా మనం ఇప్పుడ ఏ మనం మనం ఎంత కేర్ చేసుకుంటే మనం రాను రాను కొంచెం మంచిగా అవుతా ఉంటాం
కానీ హోమ్ రెమెడీసే మంచిది కదా అక్క ఎప్పుడైనా ఫేస్ కి
అవును ఎప్పటి నుంచో మన మన పాతక ఉండవరా ఇట్లాంటి హోమ్ రెమెడీస్ కైతే ఉండవు
హు
మనం పాతకాలం నుంచి కూడా అమ్మలు అమ్మమ్మల నాటి నుంచి కూడా అవి పసుపు తప్ప ఇంకా ఏం వాడరు
వాళ్ళకు తెలిదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయి ఫేర్ అన్ లవ్లీ ఫేర్ఫ్ ఇదేంటి ఇంకోటి ఏదో వైట్ బ్యూటీ ఏదో వస్తు జూడు పాండ్స్ ఆ
హ్మ్ పాండ్స్ ఏ
ఇదేంటంటే కొన్ని రోజుల వరకే కదా అక్క హ్మ్ కుంటూ అంటే ఒక ఒక సట్ ఏజ్ వస్తే అది రియాక్ట్ పైద్యం
అవును
హ్మ్ మరి ఏదో బిజినెస్ ఏదో చెప్ చెప్పావ్ అక్క అప్పుడు నేను అందుకే నేను టిప్స్ అడుగుతున్నా నేను బ్యూటీ పార్లర్ పెడదాం అనుకుంటున్నావా
పెడదాం అనుకున్నా గాని నేర్చుకున్నారా నేను
ఎన్ని మంత్స్ అది కోచ్ అది సారీ ఏమంటరు ఆ క్లాసెస్
అవి వచ్చి ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటది రా
హ
ఉ సిక్స్ మంత్స్ వరకు ఉంటది కొంచెం హై కాస్ట్ అనమాట బ్యూటీ పార్లర్ కదా సిక్స్ థౌజండ్ అట్లా ఉంటది
ఆహా సిక్స్ అంటే మంత్లీ సిక్స్ థౌసండ్
ఉ మంత్లీ సిక్స్ తౌసండ్ పే పే చేసా కానీ ఆ ఇస్తారు రా ఇస్తారు ఇస్తారు సర్టిఫికెట్
ఆ మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి కూడా ఈ మధ్యలో వెళ్తుంది కాని నేను అడగలేదు ఒకవేళ ఆమె కేమన్నా కావాలంటే నీ దగ్గర పంపిస్తాలే మరి నువ్వు హైబ్రోస్ చేస్తావా ఒక్క ఇంట్లో అంటే నువ్వేమి ఫేస్ క్రీమ్స్ అలాంటివి అమ్మవ సేల్ చేయవుగా
అట్లాంటి ఏం చేయలేను
హెయిర్ కట్ చేస్తావా
ఆ హెయిర్ కట్ చేస్తా నీల్స్ నీల్స్ కట్ చేస్తా త ఆ ఫేస్ మాస్క వేస్తా ఇట్లనే హోమ్ రెమెడీస్ తోటి ఇంకా మన మన వాళ్ళు కదా కొంచెం
ఓకే ఓకే ఎంతంటే అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉ
ఒక ట్వంటీ థర్టీ ఉండాలరా నార్మల్గా అయితే హ్మ్ అవును స్టార్టింగ్ థర్టీ థౌజండ్ అట్లాగాంటే పెట్టుకోవచ్చు షాపు
అంటే రూమ్ రెంట్కేనా మీ ఇంటి ఇట్లో ప్లేస్ ఉందా అక్క
రూమ్ రెంట్కే తీసుకోవాలరా ఈ రూమ్ మన ఇంట్లో అయితే సరిపో
ఆ అంటే ఏమే ఉంటాయి దాంట్లో మెయిన్ మనకు కావాల్సింది మిర్రారు
మిరరు కోంబని మి ఉమ్
వీల్ చైరా లేకా మామూలు చీరా అంటే కొంతమంది వీల్ చైర్ లాగా వాడుతా ఉంటారు క
వీల్ చే వీల్ చే కంఫర్ట్ ఉంటదరా
అవునా హ
వీల్ చైర్ వేసుకని వీల్ చైర్ అయితేనే మనకి కంఫర్ట్గా ఉంటారు వాళ్ళు అవును లైట్ సని అందులో కొంచెం కొంచెం లైటింగ్ ఎక్కువ ఉండాలి రూమ్ కూడాె మంచి ఉండాలి
వాళ్ కంఫర్ట్బల్
చూడాలంటే వాళ్ళందరికి వచ్చే వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉండాలి కదరా
అవును
అందుకని చూస్తున్నా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టేలాగ అయితే పెట్టుకోవచ్చు
మీకైతే మొత్తం స్కిల్స్ అవన్నీ ఉన్నాయి్ కాక్క
ఉనాయిరా అన్ని చేస్తాయి ఇదే ఇదే కాదు మల్లి ఇంకా సారి ఫోల్డింగ్
ఆహా అట్లా కూడా అది ఎలా చేస్తావ అక్క
అన్ని ఆ వేరే వేరే జడలు వేస్తా ఉంటారు కదా
ఆ అం
స్టైలి ఆ పె బ్రైడల్ గానీ ఇంకా అన్ని చేస్తారా సారీ కట్టడం గానీ.
అయితే మా ఇంటి దగ్గరా అక్కడ పెళ్ ళ్ళీ చేసుకో అంటే రెడీ అయటానికీ వాళ్ళు ఊకే నాకు శారీ పట్టుకొని వస్తా ఉంటరు అక్కా. మనం ఏదో పనిలో ఉంటం అదే, ఎప్పుడన్నా నీ నెంబర్ ఇస్తా. అంటే మరి. హోమ్ సర్వీస్ ఏమన్న చేస్తావా అక్కా లేకపోతే.
అంటే ప్చ్ మనం ఎ ఉండగలం అనుకుంటేనేమో అక్కడ అక్కడికెళ్ళి చేస్తారా.
ఆహా అవునులే. అవును దగ్గర అయితే యెల్తావ్.
దగ్గర అయితే ఇప్పుడు మరి నేను కూడా మళ్ళీ ప్చ్ పిల్లలు ఉన్నరు కదా. ఆ ఇక్కడికి వచ్చినా కానీ చేస్తా. ఆ వంట చేయాలి మల్ లి
అంటే ఫర్ డే ఎంత తీసుకుంటవు అక్కా.
ఫర్ డే ఉండదురా.
హమ్
మనిషి మనిషికి అన్నట్టు ఉంటది.
అంటే ఒక ఎగ్ ఎగ్జాంపుల్ల్ అంటే ఒక రేట్ ఇప్పుడు ఎవరిన్న అడగడానికి ఇప్పుడు నేన్ చెప్ ప్పాలి కదా అక్క ఇట్ల మా అక్కా ఉం న్నారు అని.
తే ఇప్పుడు పెళ్ళి కూతురు అయింద్ అనుకోరా
ఆ
టూ థౌజండ్ ఫై హండ్రెడ్ అట్ల తీసుకుంటా. ఉమ్ నార్మల్ అన్నీ జెయాలి కదరా వాళ్ళకైత్
అవునక్కా వాళ్ళకి ఏంటీ, ఆ పూలు పెట్ ట్టాలీ అది జడా పూల జడ ఉంటే పూల జడా, అమ్మో వాళ్ళని రెడీ జెయాలంట డవ్వా నిజమే మళ్ళ స్ శారీ వాళ్ళకీ, మళ్ళీ మేకప్ లిప్స్టిక్కు చోవలది కొల హాంగింగ్స్.
త టైం ఇస్తర్ర ఎంతో టైం ఇవ్వరు.
ఆవు అక్కసలు ఎంత హడావుడి చేస్
ఆ ఆ రావాలి రావాలంట్రూ వాళ్ళు వా వాళ్ళే మళ్ళ పెళ్లి కూతుర్ని కాక మళ్ళా అక్కడ ఉన్న వాళ్ళని కూడ రెడీ చేయమంటరు తెలుసా.
మరి వాళ్ళకి అమౌంట్ తీసుకుంటావా.
ఇగ తీసుకోన్లేరా. వాళ్ళకైతే ఇక అందరికి అందరికి కలిపి చెప్పేసి నే చెప్తా అనమాట వితాని ఓకే చాలా ఎక్కువ మనం ఎందుకు ఎందుకంటే మనం పెళ్ళి కూతుర్ని రెడీ చేసే అంత వరకు మనం అసలు ఒక్కసారి కూడా కూర్చోం తెలుసా
అవును అప్పటికి ఎంత రష్ కదా అక్క అసలు పూలు నువ్వే తీసుకెళ్తావా వాళ్ళే తెచ్చుకోవాల అక్క మల్లె పూలు అన్ని ఫ్రెష్ ఫ్లవర్స్ పెడతావా రోస్ అలాంటి
ఆ ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ పెడతా
ఆ
ఉ
వాలే కొనక్కొచ్చుకుంటరా నువ్్వ
వాళ్ళే కొనుక్కచ్చుకుంటారు అన్ని వాళ్ళే చేస్తారు నేను వాళ్ళు తీసుకొచ్చిన వాటిని నేను కవర్ చేస్తా ఉంటా
మేకప్ పౌడర్ కి డబ్బులు తీసుకుంటవ అక్క వాళ్ళే కొనుకొచ్చు
వాళ్ళు వాళ్ళు కొను కొచ్చుకుంటారు అన్ని వాళ్ళకి బ్రైడల్ కి సంబందిం పెళ్లిికూతురికి సంబంధించినవివన్నీ వాళ్ళు తీసుకొచ్చుకుంటారు తీసు ొచ్చాక మళ్ళీ నాకు చెప్తారు కదా అప్పుడు నేను వెళ్ళి ఆ పెళ్ళి కూతుర్ని రెడీ చేస్తా అనమాట అజడా అజడా ఎయడ ఆ జడఏయడం చీర కట్టడం పూలు పెట్టడం మేకప్ వేయడం ఆ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేయాలి అని వాళ్ళకి కొంచెం తెలీదు కదా అందరికీ తెలీదు ఊ కొంతమంది అయితే రెండు పక్కల పైకి పట్టుకొని నడుస్తరు తెలుసా ఆ ఆ నడవలేక బాగా ఆ అట్లా మేనేజ్ చేయ్యమని చెప్ప ఎథిక్స్ ఉంటాయిగా కొన్ని వాటికి కూడా
ఆ
అట్లాగా
పట్టు సారీసేగా అక్క నువ్వు అన్ని కట్టేది
ఆ అన్ని పట్టు శారీస్ కడతా నార్మల్గా ఆ ఫ్యాన్సీ శారీస్ కడతా
ఎక్కువ ఏది రిఫర్ చేస్తారు అక్క వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తారు ఎక్ కు
కైతే పా
అవునులే పెళ్లి కూతురులు అంటే అట్రాక్టివ్ ఇప్పుడు ఇప్పుడు ఫోటోషూట్లు ఎక్కువ అయినయి కదా
పట్టు సారీ ఉ అవును చాలా ఫోటోషూట్లని లేకపోతే ఆ అదేంటి మెచ్యూర్డ్ ఫంక్షన్స్
ఓహో అట్లాంటివి కూడా వెళ్తారా
ఇట్లాంటివి కూడా అన్ని
హ కాపోతే కొంచెం నీకి ఇన్వెస్ట్ మెంట్ ఉంటే బావుండు అక్క లేకపో చక్కగా నీ దెగ్గరే బ్యూటీ పార్లర్ అయి పోయేది మేము కూడా రావచ్చు అప్పుడప్పు ఫ్రీ సర్వీస్ ఇంట్లో ఖళీగున్నందుకు ఇలాంటివి చేసుకోవచ్చా అ క్క మ ట్రై చేస్త
అవును ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్ అవును చేతన్నా గాని ఇక పిల్లలు ఎదిగే టైం కదా
అవునులే
మ్ అన్ని అంటే సెట్ కావట్లే ఒకవేళ నేనేమన్నా దాచిపెట్టినా గాని మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పుడు కొంచెం త్రీ ఫోర్ ఇయర్స్ ఏ గదరా
అవును
అట్లాగనే వాళ్ళకీ ఖర్చు అవుతూ ఉంటాయి
హస్బెండ్ పెట్టమంటన్నారా ఇంత టాలెంట్ ఉంది కదా వద్దంట్నరా
మ్ పెట్టమంటారు కానీ డబ్బులు ఇస్తార్ రా ఆయన కూడా డబ్బులు ఇస్తారు గానీ హలో
ఆ అదే వింటున్నా
మ్
డిన్నర్ అయిందా అక్క
డబ్బులు ఇస్తారో లేదో మన చేతుల మీదే మాకు అర్
అయితే నేను మా ఇంటి దగ్గర కూడా మరి ఇద్దరు ముగ్గురు గురున్నారు మరి చెప్తా మరి నీ ఫోన్ నెంబర్ ఈయనా ఇలా అయితే మీరు ఎటన్న వెళ్లాలంటే టే రెడీ అవ్వాలండి అయితే అక్క రెడీ బాగా చేస్త స్తదీ మీకు నెంబర్ కావాలంటే ఇస్తాను ఒకసారి ట్రై చేయండి అమౌంట్ కూడా ఏమి బయటలాగా తీసుకోదు అక్క మంచి రీజ బుల్ తీసుకుంటది మా తెలుసు మా అక్కే అని చెప్తా
ఆ సరేన చెప్పండి అలాగ హెయిర్ స్టైల్స్ గానీ ఇప్పుడు నార్మల్గా నార్మల్ గా ఎవరన్నా వెళ్ళే వెళ్లాలంటే కూడా బయటికి వెళ్ళాలన్నా లేదా కాకపోతే ఫంక్షన్స్ కెళ్ళాలన్నా కానీ హెయిర్ స్టైల్స్ అ
ఆ ఆ అక్క
ఆ హెయిర్ స్టైల్ గాని ఫంక్షన్స్ రెడీ అవ అవ్వాలంటే ఒక ఐదుగురు పది మంది అట్లా ఉన్నా కాని నేను రెడీ చేస్తా
సరే సరే చెప్తాను అక్క కంపల్సరీ నేను కంపల్సరీ నేను ఎంకరేజ్ చేస్తాను
పెళ్ళి కూ నార్మల్గా రెడీ అయ్యే వాళ్ళకి కొంచెం తక్కువే ఉంటంది ఫీజు
సరే సరేలే నీ కంపల్సరీ జనాలని చూపిస్తాను నువ్వ ఏం బాధపడక ఓకేనా
ఓకే ఓకే
ఆ ఓకే అక్క మరి డిన్నర్ చేయండి మరి ఉంటాను బాయ్
హలో
ఆ డిన్నర్ చెయ్యక్క మరి
ఆ సరే
మేము కూడా తింటాం
సరే సరే రా
చాలా టైం అయింది కదా లే తిండా కదే రడి
ఏం కర్రీ చేస త
నేను పొటాటో చేసాను ఫ్రై లాగా
అవునా
ఆ సరేలే మరి నేను చెప్తాను మరి నీ నెంబర్ అయితే ప ఇస్తా అన్నోన్ నెంబర్ అనుకోండి నువ్వు కట్ చేయ ఎత్తు మరి సరే అక్క మరి బాయ్
బాయ్ మా
ఆ